ఆ హలో ఏం చేస్తున్నావు
తేలేదు ఓ ఇప్పుడే తిన్నాను ఆ ఊరికె ఇలా వాకింగ్ చేస్తూ ఉన్నా నువ్ ఏం జేస్తున్నావ్
నేనా అసలు ఈరోజు సరియన్ తిన్ లేద్ అన్ మాట
ఎందుకు ఏం బాగ్ పెట్టలేదా
ఆహా అస్ ఇల్లు మామూలుగా హాస్టల్లో ఫుడ్ అసలు బానే బాగుండదు
గ్యాస్ అయిపోతందనేసి వాళ్లు సగం సగం ఉడికిచ్చి చేసినట్టున్నారు
అవును ఇమ్ ఇప్పుడు ఎందుకో గ్యాస్ అయిపోతంది అదే యుద్ధం వల్ల
ఆ ఒకటి చూసావా ఈ రోజు చందమామ కనిపియలేదు ఎందుకంటవ్ ఏడ కనిపియలే ఎతికాను నేను ఈ రోజు
చందమామ నిద్రపోతందేమో
ఆ
ఈరో ఇంకా ఇందాక కొంచెం మజ్జిగా తాగా మజ్జిగా కూడా కాదు అది దానికన్నా దారుణంగా ఉంటది ఎందో ఏదో తాగాను బయట వాటికన్నా ఇక్కడేదే బెటర్ ఏమో అని ఇక్కడ కనీసం వాళ్ళు చేతుల తోటి కొంచెం కలుపు తారు అది గూడా తెలుసు వల్ ప్రిసర్వేటివ్స్ ఎసింట్రు ఇది అది అన్ని వేసింటరు దాన్ బదులు ఇదే బెస్ట్ కదా అని
అవున్ లే
ఇంకా ఈ రోజు మా రూమ్ లో వేరే పాప్ పా అదేంటి ఫిష్ తిన్ ఏంది కంపు కొడతాంది నేను రూంకి కూడా పోలేదు అసలు
అవునా ఎంతయినా నువు నాన్ వెజ్ తింటావా ఆ నేను బాగా తిన్ టాను
ఏది ఎక్కువ ఇష్టం.
నాకు చికెన్ అంటే చానా ఇష్టం అన్నమాట.
మటన, ప్రాన్స్, ఫిష్ ఇవి
ఆ మటన్ ఏదో అట్ల తింటాను. ఫ్రిష్ లో వచ్చేసి కబాబ్ ఒక్కటి తింటాను అది కూడా. ఇంగా కళ్ళకి మంచిదంటే
ఫిష్ ఒకటి కొంచెం అట్లాటతింటా.
ఆహ్
కబాబ్ అంటే ఫ్రైయ్యా.
కబాబ్ అంటే మామూల చికెన్ తెచ్చీ, ఒక పొడి వస్తుందన్నమాట కాన్ ఫ్లోరూ అట్ల ఉప్పు కారం వేస్ వేసీ నూనె లోకి వేసేస్తే, బాగా మంచిగా తెలిస్తే గినా టేస్ట్ స్ట్ బలే ఉంటుంది. నువ్వు ఎప్ ప్పుడైనా
నేను ఎప్పుడు తిన్లేదు నేన్. తిన్నానోయి ఫస్ట్ కానీ ఒకసారి నేన్ చిన్నగా ఉన్నప్పుడు ట్రిప్ కెళ్ళి తిన్నా అదీ సమ్థింగ్ వాట్ టర్ ఫాల్స్ అన్మాట. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే, అట్లా అక్కడనే ఫిషింగ్ చేస్తూ, అక్కడనే కాల్చి అమ్మారు. సో ఆ మా మా అక్కడా ఇట్ల బోట్ గ్స్ కాదన్నమాట. తెప్పల్ ఒక స్పెషల్ తెప్పల్లోనే హిల్స్ కి ఎళ్తారు అన్మాట. బోట్స్ అసల్ ఉండవ్.
ఆ ఆ
అక్ ఇంగడ ఒకే ఇప్పుడు ఇంగ తెప్పా అంటే అందరు పక్క పక్కనే కూర్ ర్చొన్ ఉండింటర్ కదా. సో పక్కన వాల్ స్మెల్ ఏం అం వీగా అంతగా రాలేదు గానీ అది ఏందో వాళ్ళ ఇట్ల తింటున్నప్ ప్పుడు ఇట్లా చూసాను ఒకసారీ. ఆ అదేదో ఇట్ల టిష్యూ పేప్ ఫర్ లేయర్స్ లేయర్స్ ఎలా ఉ పూతరేకులు ఉంటాయి కదా అది లేయర్స్ లేయర్స్ ఎలా ఉంటాయో అలా కనిపిచ్చింది అని మళ్ళ ఆ పక్క తిరిగేసిన నేను ఆహాహా నేను తినను ఎగ్గు తింటా ఇంకె చా
ఆ ఓకే తల్లిని తినము పిల్లని తింటము
ఆ పిల పోవండ తల్లిపోవండదు
ఇంకా నీకు ఎగ్ బిర్యానీ చేయడం వస్తుందా
వంటలు ఏమిీ చేయడం రాదు కానీ వంటలు అన్న చేస్తే బాగా తినిపచ్చ వంటలు చేస్తే అయికుతున్నాను కానీ తన్ పిస్ సింగ బ దింకా తినాల అంటే నాగి చాలా బధకం
ఓ అయినా తినిపచ్చే వాళ్ళు దొరకలా కదా
అందుకే ఇంటికి పోతే మా అమ్మ తినిపిస్తాది మామ్ లేకపోతే మా నాన్న ఇద్దరికి కాకపోతే ఇ నేనేో మూసుకొని తినాల అంతే
ఓ నాన్న కూడా తినిపిస్తారా
హాస్టెల్కి వచ్చి న్నాక తినిపిస్తారు అదే హాస్టల్ కాకుండా ఇంట్లోనే అ తంటే నువ్వు రూసుకొని తిని ఏం రోగమ్మా అని తిట్టేవాళ్ళు ఈమిింగ చిిన పిల్లవ అంటారు అ
అవును హాస్టల్ల్లో పోతే కొద్దిగా వాళ్ళకి నువ్వు మిస్ అవుతావు
ఆ విష అతారు కాట్టి అ తంపి ఆ్యాను కుంటారు అంటే మామూలుగానే తింపి తను ప్రతి రోజు అంటే పండవాకి కదు కద కానీ ఇట్లా ఎలిన ఇప్పుడు వాళ్ళ ఎంత వర్క్ ఉందో ఫస్ట్ ఈ వర్క్ ఎక్కువ ప్రియారిటీ ఇస్
ఓ అవున్లే
ఏమి ప్లానింగ్స్ రేపు మన్నాడు
అదే రేపు అయితే కనా నేను ఇస్కాన్ కి వెళ్దాం అనుకుంటున్నాను
ఓకే
అదే అనంతపురంలో ఇస్కాన్ బాగుంటుందన్నమాట
ఆ అవును చాలా బాగుంటుందంట నేను కూడా వెళిన
అవునా ఎలా ఉంటుంది ఎప్పుడూ వెళ్ళలేదు దాని గురించి చెప్తావా
ఆ దాంట్లో అసలు మొబైల్స్ అయితే ఏం అలో ఉండదు ఆ ఇంకా ప్రసాదం ఏమో ఇది ఇస్తారు ఏంటి బూందీ లడ్డు ఇంకా పులిహోర చిత్రాలని కూడా పెడతా ఉంటారు ఒకసారి ఎట్లాంటే అట్లా బూందీ లడ్డు అయితే పక్కా ఉంటుంది బానే ఉంటాయి ప్రసాదం కూడా ఇంకా విగ్రహం అయితే చాలా బా బాగుంటది ఇంకా ఈ థీమ్ వచ్చేసి ర వస్తాం అనమాట బయట నాలుగు గుర్రాలు ఉంటాయి అనుకుంటా ఆ నాలుగు గుర్రాలు ఉంటాయి సో ఇట్లా లోపల ఇట్లా రథం ఎక్కుతున్నట్టుగా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు చాలా బాగుంటాయి రథం
ఉమ్మ్ బుక్స్ అమ్ముతారా అక్కడ భగవద్గీత
బుక్స్ ఉంటాయి ఇంకా చ భగవద్గీతనే కాకుండా ఇంకా చాలా బుక్స్ ఉంటాయి అన్నమాట ఇంకా ఏవైనా ఇట్ల క్రిష్ కృష్ణుడు రిలేటెడ్ ఇట్లా రింగ్స్ కానీ చైన్స్ కానీ ఇంకా ఏవైనా బ్రాస్లెట్స్ అలాఅన్ని అమ్ముతారు
ఓ ఐతే త తప్పకుండా వెళ్ళాలి కృష్ణుని చూడ్డానికన్నా
ఆ ఇంకా అచ్చి ఆ కృష్ణాష్టమి అప్పుడు ఇట్లా ఫస్ట్ కొన్ ఇట్లా ఫస్ట్ ఏవో కొన్ని అన్ని చేస్తాయి హారతులు ఇది అది అది అంతా ఇంకా లాస్ట్ లో పూజ అయిపోయే టైం అప్పుడు ఇంకా బుట్టెలు బుట్ట బట్టలు ఇట్లా పూలు చల్లుతారు దేవుడి మీదకి అవంతా చల్లి వాటితో ఇట్లా అయినంక ఆ పూలని మన మీదకెస్తరు ఇట్లా డ్యాన్స్ చేస్తారు అనమాట హరే కృష్ణ హరే కృష్ణ అని చాలా బాగుంటది
అప్పుడు వెళ్ళిండు రా నువ్వు
ఒకసారి వెళ్ళాను చిన్నగున్నప్పుడు తర్వాత ఇంకెప్పుడు వెళ్ళలేదు అంటే స్కూల్ ఇది అది అన్నీ ఉంటాయి వర్క్స్ ఉంటాయి కదా మనం అందుకనేసి మళ్ళీ ఇంకా కూడా ఎల్లింది లేదు
అయితే కృష్ణాష్టమి రోజు వెళ్త అయితే మంచిగా ఉంటుందేమో
ఆ నైట్ ఏమంటే లేట్ అయిపోతది ఒక టూ త్రీ అంత వరకు మేల్కోవాల్సి ఉంటది అందుకే చి కొంచెం తొందరగా ఎవరు పిల్లోలని పిలుచకపోరు చాలా తక్కువ పెద్ద పెద్ద వాళ్ళే ఉండరు చిన్న పిల్లలు ఉండలేరు కదా అంతంతసేపు
ఆ ఎడిచేస్తారు
ఆ
మ్ ఇంకా ఇది చిన్నపిల్లోల్ని బాగా రెడీ చేసుకొని వస్త
ఆ కృష్ణ ఆ రాధాకృష్ణ వేషం వేచుకొనిబలే ఉంటారు ముద్దు ముద్దుగా ఉంటారు అలే పిల్లోలు ఇంకా పెద్ద వాళ్ళు కూడా అబ్బాయిలు ఏమో కానీ అమ్మాయిలు కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది హాఫ్సారి వేసుకొస్తారు కొంతమంది గోపి ముక్కల్లాగా నెరడయి ఇట్లా వేసుకొని వస్తారు వేషకం చల్ చాల బాగుంటది
మీరు ఎప్పుడైనా వేసవా నువ్వు కూడ
నేను ఒకసారి ఎప్పుడో అది ఎప్పుడో చిన్నప్పుడు వేసా అంతే మళ్ళీ ఎప్పుడు వేయలేదు ఆ గోపిక వేష నేను వేసా నువ్వు వేసావా ఎప్పుడేనా
ఆ నేను ఒకసారి వేసాఅన్నమాట అప్పుడు ఉట్టి కొట్టడానికి కీ ఏదో అట్లా వేసింది
ఆ
ఆ అప్పుడు ఇంకా అంత బాగా చిన్న పిల్లలందరూ బాగా రెడీ అయి వొచ్చింది ఇంకా అందే ఆహా చిన్నప్పుడే అన్ని ఒకసారి అట్లా వేసాను అనమాట
మ్
ఇంకా అందరికి బహుమతిగా పెన్సిల్లు ఎరేజర్లు అట్లా ఇస్తారు
ఓ ఓకే నీకు ఇచ్చారా అయితే
ఆ ఇచ్చారు
అఓ ఏం చేసావ్ వాడేసావా
ఆ ఇంగ మామూల్ పెన్సిల్లు ఎరే ఇదల్లు అయిపోతాండే కదా
అంటే నేను ఏదో ఒక వెళ్ళకి లే ఏమని ఇస్తే అట్లా ఎతిపెట్టుకుంటాంటి తెలుసా అంటే అది వాడొద్దు అట్లనే గిఫ్ట్ లాగా దాచ్పెట్ కొంతమంది దాచి పెట్టుకోనే ఆ అప్పుడు చిన్నప్పుడు అన్న ఇందులో పెట్టుకున్నయ్ ప్పుుడన్ వా చేసాననుకుంటా అవి అప్పుడంటే గుర్తుగా పక్కకు పెట్టిండ్రు ఇప్పుడంతా కలిసిపోయినవి ఇట్లా వాడేసాను
అంతే లే ఉ ఇంకేమి మరి
ఇంకా చెప్పాలి నువ్వే
ఆ ఇప్పుడు ఏమి తిన్నావు
వాళ్ళు అదేదో చేశారు అదేం చేశార అని మనకి కూడా తెలీదు అదేదో చేశారు తిన్నాను కరెక్ట్గా నేను తిన్న టైం కి కరెంట్ పోయింది సో దాంట్లో వాళ్ళు ఏం వేసారు ఏం తిన్నాను ఏమి తెలియదు
ఓ కరెంట్ పోయింది కాబట్టి మూన్లైట్ డిన్నర్
ఏమంటా ముూన్ కూడా లేదు ఈ రోజు మూను లేదు కరెంట్ లేదు వాళ్ళు క్యాండిల్స్ కూడా ఏం పెట్టలేదు అదే లైక్ రీచార్జబుల్ బల్బ్ వస్తు స్తుంది కదా అదేదో పెట్టారు అది కూడా కనిపీదు అంత పెద్ద రూమ్ లో అదొక చిన్న లైట్ అసలు ఏం కనిపిచదు మబ్్బుగా ఉంటది జస్ట్ మనుషులు ఉన్నట్టు కనిపి దృష్టంత
ఆ ఈ హాస్టల్ వాళ్ళ అందరూ అంతే పీతిరొళ్ళు
అవును
హ
ఇంకేంటి నువ్్వేమైనా బుక్స్ చదువుతావా నావెల్స్ అ
బుక్స్ అలానా హా బుక్స్ అలవాటెమ్ లేదు కానీ ఎక్కువ ఇంటర్వూస్ చూస్తూ సమయం గడిచిపోదా ఉంటుంది
ఏంటి
అంటే మామూలు సెల్ ఫోన్ లో రీల్స్ చూస్త తంట
ఓ ఓకే
వ
ఆ సరే ఓకే
ఆ ఆ బాయ్